చెప్పే
దెగ్గర పెట్టుకో ఫోను గట్టిగా మాట్లాడు
దెగ్గర్నే పెట్టుకున్నా
నా కైనా చిన్నగిన వడుతాంది
ఇలా వాయస్ చిన్ననే ఒత్తదట
ఆ అదే గదా చిన్న గినవడతాంది
ఆ చెప్పు ఇంకా
చెప్పాల్ నువ్వే
వెదర్ ఎట్లుందాడా? వెదర్ వెదర్ ఎట్లున్నది?
ఫుల్ చల్ల ఉంది ఇయాల
అల్లా ఉందా
నేను ఇప్పుడు నువ్వు ఫోన్ జేశి నవా
ఆ చేశ్
విన్ని అతను మాట్లాడతా అంటే తెలుసు గద మా బిల్లింగ్
ఆ
ఏ వచ్చిండు వచ్చిండులాగా నేను గట్టిగా మాట్లాడానగా ఇటు చూత్తాండు
ఆ
పోయింది స్కూటీఏస్కొని
బో ఏం చెత్తడు
ఆ?
తిన్నవా మధ్యాహ్నమ్ మరి
అర్ధంగాల్
మధ్యాహ్నం దిన్నవా? హలో హలో తిన్నవా
తిన్నగాని ఇయలా పెళ్ళైయ్ తాంది కదా.
ఆ
ఆమె ఫోటోలు నేను ఈయనను అడిగిన
ఉ
నా ఆయనన్ అడు తే అసలు ఏం మాట్లాడట్లే ఇగ చూడట్లే అసలు ఇగమ్
ఎందుకో హలో సిగ్నల్ దగ్గరికి పో సిగ్నల్ వత్తలేనమ్మ స్టక్ అయితానంత హలో హలో
రం ఇయల పెళ్ళైత
సిగ్నల్ ఉన్న దగ్గర్ కో సిగ్నల్ నున్న దగ్గర కో స్టక్ అయితాంది.
ఇట్లన్నే సిగ్నల్ మంచిగుంటది నాకు
మరె వాయిస్ అంతా స్టక్ అయ్ తాంది.
బైటికి వచ్చిన నేనేను
ఉహు ఫోటోలు ఎట్టంటే పేట్లేద ఐతే
ఆ పెట్లేదు పెట్టకపోతే మళ్ళీ నేను పంపిన మెసేజ్లు అన్నీ డిలీట్ చేసి మళ్ళా ఆమెని అడిగిన
ఓ
అడుగితే పంపించింది, పంపి
రమ్మని చెప్పాలె మరి
రమ్మన్నదే మా అమ్మ ఫోన్ కి ఫోటోలు కూడా పంపింది అదే
కాడ్డ్, ఉ నాకు కాడ్డు పంపింది కాని రాణి ట్లేం అన్లే
నాయ్ నన్ను కూడా రా ని మెసేజ్ లు చేయలెమ్ మొన్న నేను ఊరిగిపోయినా కదా.
ఆ
ఊరి పోయినప్పుడు కనబడ్డప్పుడు అన్నఅడ్నడు అంతే రావే పెళ్లికి ఎందువు పోతనవ్ మళ్ళా ఇప్పుడే అప్పుడొచ్చేదనివే అంటే అన్న అడొత్తతీ అన్నా ఇప్పన్నుంచి ఉండలేను ఇడా అన్నా
హు
తోలు మా డాడ దోలు వాళ్ళ సెల్లిపెళ్ళి కూడా సేమ్ దాంట్లోనే అయింది కానీ అప్పుడు తోలిల్ కాని ఇప్పుడే తోల్లే
ఉ ఇప్పుడు అది ఉండేసరికి ఇంకా వాళ్ళకి ఏమన్నా డౌట్ వత్త, మళ్ళా మళ్ళా వాళ్ళ, ఆ తోలు కచ్చితంగా
తంగా ఏవొ కట్నం ఏసేది దప్పకపో డాయె మళ్ళా ఫ్రీ బస్స్ ఎనె
అ
తోలుగాని ఇగ ఏం చేద్దాం, అట్లా రాసి పెడింది పోద్ద్ అని
హు, త్తన నత్తినార్ అందరు
ఆ
మన వాడోళ్ళందరు ఎంజాయ్ చేత్తనట్టున్నారు.
ఆమ్మో బొచ్చడు మంది పోయిర్ర్ రట్నే
అవును ఏ ఎండకాలమ కాబటికి అందరు ఇంట్లకానే ఉంటారు
ఇంటికాన్నేనా ఇక వాళ్ళు పెట్టేదిక వ్యాన్ మళ్ళ అవే పెడతారా మళ్ళ ఇద్దరిది మానూరేనా ఇగా అటో చుట్టూ అలా అటు పోతారు ఇటు పోతారు
ఉమ్
ఆటోలుటోలు అందరు గెలి ఫాంక్షన్ హాల్ నిన్డుగాల్
బామందే పోయినాల
ఉమ్ కోట కత్తుల బొమ్మర పోయిన అన్నాయి
హు హు ఆ
బన బానగాదలు నాలమణూరి నుంచించి
కధుల్తరు కధుల్తరు
ఉమ్
అవునా నేను మాట్లాడలే కదా ఒక్క వన్ వీక్ నుంచి
ఎవరితోని
ఉన్న తెల్వధా నికు
ఆ ఆ మాట్లాడలేవు
అట్ల అయితే నువు రోజు ఏ మొన్న మొన్ననని మొన్న అనుకుంటాయి ఫోన్ చేసింది ఫోన్ చేసిండు
ఉమ్
ఇ్య ఫుల్లు ఫుల్లు తాగిండు
ఓ
తాగి ఆ నన్న ఉఊర్విచ్చలు అవి ఎందుకు మాట్లాడతులవ ఎందుకు మాట్లాడతలివని
ఫోన్ ఎత్తవా నువ్వు
ఊ ఆ ఎత్తిన
ఆహా
అంతే అత్లు ఇ తాగిందని తెల్వదు కదా అట్లా అని ఉత్ నార్మల్ గా ఉనాడు ఎమో అని అయితే ఇగా సపరేట్గా కూర్కున్నాని నే ఏం మాట్లాడలే ఫోన్ల తెల్లారి ఫోన్ పలగొట్టి కొట్టి
ఆ ఆ
పలికిందంటఅంట ఫోన్ ఎత్తతే
పలగొట్టిండా అయ్యో మంచోడు
అది ఫ్రె వాళ్ళ ఫ్రెండ్ది అంటా మళ్ళ
ఆహా
గ్లాస్ అంతా పలికిందంట
ఏ పీ ఎం
ఏ ఏపిచ్చుకున్నాడట్ట మళ్ళా హలో ఉ గట్లయింది
ఆ
చెప్పు
ఇనబడతంది ఇనబడతంది.
వాయిస్ బ్రేక్ అయితాంది అప్పుడప్పుడు
హ్మ్ నాకు కూడా నీది కూడా
అట్లయిది
ఎప్పుడు తెల్లారుతుదో ఎప్పుడు పొదుగుతదో ఇగో మనం ఇక్కడ ఉన్నప్పుడు అయితే తెల్లారదు పొదుగుకదు దబ్బిన ఊరిక వచ్చాక ఒక తబిన తెల్లతుది పొదుగుతుది కానీ వచ్చినప్పుడు ఏ ఎంత మాట్లాడుకోవాలన్నా కూడా పనులు పాలు కాని పనులే ఉంటాయి
ఒకటాట ఒకరు పోతట్టు ఒకరుత
ఇంకా నయం సారి మొన్న మొన్నటిసారి ఇంకా సంక్రాంతికి దగ్గరనే ఉన్నాను శాంత్ చెట్ మాట్లాడను
ఆ అప్పుడు కొంచెం ఓకేలే
అ
కానీ ఆ వాళ్ళయితే మాత్ర ఇట్ల నాతోని ఇకొకళ్రు ఇద్దరు ఉంటారు ఇడు
ఆ మాట్లాడట్లే ఇంకా
అంటే అప్పట్లెక్క కాదు ఇ లైట్ లైట్
నాతలు కూడాడ న నా తను కూడా మాట్లాడట్లేరే
ఆహ
అంతకుముందు నాకు పెద్దామే బాగా అక్కచల్లల రీల్స్ పంపేది
అ
ఇడు
ఆ ఇను వాడతను
పంపేది ఇప్పుడు పంపట్లే మళ్ళా చిన్నామనే ఏమో ఆ రోజు వాళ్ళిద్దరిది అనివర్సరీ అయింది కదా శివరాత్రి రోజు
ఆ
దానికి నేను కాంగ్రాజస్ అనుకు అదే ఇక విజేషన్ అన్నట్టు
ఆహా ఏమన్నాయి మరి
ఇ చూడలేదు చూడకుండా రిప్లై కూడా ఇయలేదదు
ఉహ బాగుంటందా మాకు
డిలీట్ చేసుకున్నాను నేనుమ్మటే ఎందుకు కావాలోని కావచ్చు స మనం పండుగ నుంచి ఊరిక వచ్చినా కానించే మాట్లాడట్లే అంతకుముందు మంచిననే మాట్లాడేది
ఉట్లాడేది
ని నా ఆ చాక్లేెట్ ఎన్నడు తిన్న తెల్సా మొన్న మా అక్కోల్ ఇంటికి పోయేటప్పుడు బ్యాగ్ సర్దుతంటే అంటే అప్పుడు తిన్నా
అయ్యా
ఇప్పటి దాకా నాకు అన్ ఉందని గుర్తుకు లేదు అంటే ప్చ్ ఇగ అప్పుడు ఊళ్ళో తింద మంటే అప్పుడు ఒక దగ్గర్లేమో అట్లా అయిపోయింది ఇక మళ్ళ ఇక్కడికి వచ్చినాక కూడా ఇక నాకు అంత యాదికి లేదు మొన్న తీసినప్పుడు అల్లా కనపడితే అప్పుడు తిన్నా
ఓహో
హుమ్
కరాబ్ గాలే మరి కరాబ్ గాలే
ఏం కాలే డీ ఫ్రిడ్జ్ లో పెట్న కాసేపు పెట్టీ మల్ల దిస్ తిన్నా
అవు ఉహ పోతే ఇ ఒక్క రెండు రోజులు అయితే అయ్ అయిపోతదిగా
ఆ రెండు రోజులు అయితే అయిపోతది ఇప్పుడు ఇంత ముచ్తున్నాం మరి అప్పటి వరకు ఏమవ్ తదో
డేట్స్ వత్తే బుగ్గ
ఇప్పటి నుంచే అ మురవద్దు
నా కసలే పిరియడ్స్ ఉన్నాయ్ ముందు ఆ రేపు పోయి అల్న పోయ్ ఇప్పుడైతే ఏమో భయం అవుతాంది వత్తగాని బోనాల్ దగ్గరకి డౌటే
అయ్యో దేవుడా
హు హు
ఏం కాద్ తీ రాకపోయినా గుడా సీరలు కట్టుకొని ఇంటికాడ ఫోటోలుదిగుదం
ఆ అట్లోకే గాని
ఫోటోలు దిగతానికే లేకపోతే సీరలు కట్టుకునేది ఎందుకు
ఊ ఒక్ ఒకవేళ కట్టుకొని దిగినంక దూరం నుంచి పోయి బయట ఉండి చూసి రావచ్చు
ఆ ఏం కాదట తెల్ సా ఏదో ఇక వీళ్ళ పట్టింపుల వల్ల అట్లగాని ఏం కాదట అయ్య గారు వాళ్ళే చెప్పిళ్ళు
ఏం కాదుగాని మన ఇంట్ల మమ్ దేవుడు ఉన్నారు గదా
మనోలు నమ్తరు అంతే
బోనం చేస్తారా మరి మీరు
ఆ
బోనం చేతారా
ఆ చెయ్యాలి కదా
మమ్మొత్త మరి
ఆ వత్తది అదే రోజు మా మావయళ ఇంటికాడ ఎళ్ళమ్మల పండుగ
ఉహు
వచ్చి బోనం చెల్లిచ్చ ఎమ్మటే బోధం అంటుంది మా అమ్మట నేనేమో రాను నేను ఈన్నే ఉంటాను నేను
పాపం ఉంటాయి పాప అత ఉండొచ్చు
అదే ఉంటా అంటాను కానీ మా అమ్మ ఉకుంటదా మా అమ్మమ్మల ఇంటికాడ పండుగయితే మామ్మ అస్సలుకే పోవ్వకూదు కానీ నాకు పోబుద్ది కాట్లేదు
అప్పుడు అడుగు చూద్దాంది
ఆ ఇగ ఉగాదికి కూడా అన్నే ఉంట కావచ్చు ఉ మా అమ్మల్లు వచ్చినా కూడా నేను ఉండొచ్చు ఎందుకంటే మా డాడితో నేను మొన్ననే లొల్లి పెట్టుకున్నా పెళ్లికి తోకపోతే నేను ఉగాదికున్ తానట్టు
ఉ ఏమన్నాడు మరి
ఆ పో పెళ్లి కొద్దు తి ఎప్పుడన్నా పోదువిగా ఇప్పుడు పండుగ పోయి నాలుగైదు రోజులు ఉందుతి అన్నాడు
ఉ
ఉ ఇప్పుడు అట్లాంటడు మల్ల కొన్ని రోజులు అయితే చూద్దానే అంటాడు
ఆ ఫస్ట్ ఒమ్మంటరు తర్వాత ఇంగేమోలే పంపిత్తడు
ఆ మరి పెళ్ళికి కూడా ఫస్ట్ పోవని మా డాడీ అన్నాడు తర్వాత కొద్దని మా డాడీ అన్నాడు
ఉ గట్లనే ఉంటాయి మళ్ళీ ఆడేమన్నా అవుతుందా అనేసి వాళ్ళ భయం వాళ్ళకు
ఆ మరి మనకు అప్పట్లో అయిన కథలు అట్లాంటివి కాబట్టి ఇట్నే ఉంటది
ఉ
వాళ్ళని ఏమనలేం ఇంకా నీది ఏం తెలవదు
ఉ వామ్మో ఏమన్నా ఉందా ఇగ
ఇ నిన్న అసలు